ఆ ఇప్పుడు వినిపిస్తుంది ఓకే
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నా మీరు బాగున్నారా
హా బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు వట్టిగానే అలా పడుకోనున్నా
పడుకున్నవా, ఎందుకు హెల్త్ బాలేదా?
అవును, కొంచెం హెల్త్ బాలేదు నాకు.
ఏమైంది?
ఏమో ఇట్లా డైలీ ఫీవర్ వస్తుంది నాకు నైట్ అయితే ఈవినింగ్ అయితే చాలు ఇట్లా నార్మ కే హీట్ అయితుంది ఇట్లా
అవునా, అంటే ఎప్పట్నుంచి?
ఒక వన్ మంత్ అయితుంది నా బర్త్ డే అయింది అప్పటి నుండి ఇగో మళ్ళీ ఇవాళ్టి నా వన్ వన్ మంత్ అయింది నా బర్త్డే అయ్యా అప్ ఇగ పోతా పోతా అనుకుంటున్నా హాస్పిటల్ కి కుదరడం లేదు
మరీ వన్ మంత్ అయినా గూడ చూపించుకోకుండా ఎలా ఉంటున్నారండి ఫీవర్ వచ్చినప్పుడు ఇప్ ఇప్పుడు ఫివర్స్ ని నమ్మొదు కదా అని మీకు తెలియదా
కానీ మా ఇంట్లోళు ఏమంటారు నువ్వు యాక్షన్ జేస్తున్నావు అంటారు ఇగ నేను ఏం చెప్పాలి నేను ఎందుకు యాక్షన్ జేస్తా చెప్పండి మరీ ఈమే అన్ని నాటకాలు అంటారు నన్ను
అరే ఫీవర్ వచ్చినా గూడ నమ్మరాండి మీ ఇంట్లో అంటే మీరు ఆహా అట్లా అంటే మీరు ఏం పని జేయకుండా నీరసం సంగా అయిపోయి బెడ్ మీద పడుకొని ఆహా అన్నా గూడ వాళ్లు ఏంటి నేన్ మొత్తం యాక్టింగ్ జేస్త నో అంటారా
అవును నేను ఇట్లా ఆఫీస్ పోయే అస్తా పడుకుంటా నీకేప్పుడు ఏం పని జేసినావు నువ్వు గిట్ లైతానవ్ అంటారు జరం వచ్చిందన్న గూడ ఇహి ఇహి అన్ నవు తారు అంత అబద్ధమే అంటారు నేను ఏమి జేప్పాలి ఇగ వాళ్లకి
హాయ్యో మీరు జోక్ జేస్తున్నారా రియల్ గా అంటున్నారా నాకు ఏం అర్ధం అవట్లేదు
నేను రియల్ గానే జేప్తున్నా గానీ వాళ్ళంతా యాక్షన్ అననుకుంటున్నారు నేను ఎందుకు యాక్షన్ జేత్త ఇట్లా జ్వరం వచ్చిందని ఎవరైనా యాక్షన్ జేస్తారా మరీ
కానీ ఇప్పుడు మీరు మంచిగానే మాట్లాడుతున్నారు గదా ఫివర్ వచ్చినట్టు మాట్లాడట్లేగా
ఆ అట్లా ఓకే నేను ఏవటున్నా బయట గాదు లో ఫీవర్ వస్తుంది అంతా మొత్తం నోరంతా ఇట్లా చేద్యాయితది అన్నం దినబుద్ది గాదు ఏం గాదు మళ్లా మార్నింగ్ ఓకే అయిత గానీ నైట్ ఇబ్ ఇట్లా ఈవినింగ్ అయిందనుకో మొత్తం హీట్ అయితది ఇట్లా
అంటే మీకు దాదాపు వన్ వంత మంత్ అయితుంది అంటే మరీ తాయిత్తు గిట్ట కట్టించుకున్నారా ఇటువైపు గూడ చూడాలి కదా
ఫస్ట్ హాస్పిటలే వెళ్లాలి తర్వాత అవి అసల్ ఏముంది మరి ప్రాబ్లం ఎందుకు ఇట్లా అయితుంది అని చూడాలి గదా నేను గూడ గూగుల్లో సెర్చ్ జేసీ చూశాను గానీ నక్ చాలా వచ్చినాయి ఎందుకు మరీ ఇట్ ఇట్లాయితుంది అంటే కొన్ని సివియర్ గా ఉంటాయట కొన్ని నార్మల్ ఇట్లా అవుపా డి ఏమైనా మనకు హెల్త్ ఇష్యూ ఉంటే అట్లా అయితది అని ఇచ్చింది
ఏం హెల్త్ ఇష్యూ అంట
అంటే ఇట్లా ఏందో వచ్చింది నాకంత గుర్తొస్తలేదు గానీ ఇట్లా ఏందో మనకు మనం బాడీలో ఏదో ఒక వైరస్ ఉంటుందంట
ఆహా
దానివల్ల అట్లా అయితదంట ఓన్లీ నవైటే వస్తదంట మళ్లీ డేకి పోతుందంట
హీ హీ హే ఏహెమో
నవ్వుతున్నది ఏంది అది నీ నిజం నేను మొన్న అయ్యాలే సెచ్ జేసినా మరెందుకు ఇట్లా అయితుంది ఇది అందరికి అయి తద మరి దీనివల్ల ప్రాబ్లమ్ ఎంది సివియరా లేకపోతే నార్మలేనా అట్లా ఇవన్నీ చూసిన
అదేమన్నా మనిష లేకపోతే ఏంటండి వట్టి నైట్ వచ్చిపోయి మళ్లీ డైలీ ఏమి లేవు ఉండ ఉండడానికి అంటే మీకు ఫిఫ్టీన్ డేస్ కోక్కసారి అట్లా అమావాస్య పౌర్ణమికి అయితుందా
డాడీ అవును అట్లా గూడ అయితది అమావాస్య పౌర్ణమికి అయి తది నెగటివ్లా అయితది
ఆ అంటే నార్మల్ డేస్ లో గూడ అయితదా మా చ్చ పోతనీకయినా నాయిస్ వస్తే
నార్మల్ డేస్ కి కూడా అయితది
ఒక్క నిమిషం ఆగండి ఏ సైలందవా
ఓపీసి
హలో
ఆ
ఏంటండి ఏమేమో నాయిస్ వస్తుంది
ఆ వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నరు
ఓకే కొంచెం పక్కకి రండి
హా వచ్చినా తిన్నారా మరి మీరు
లేదు లేదు ఇంకా తినాలి ఇప్పుడు
మరి బాగా లేట్ అయింది కదా ఇంకా తిన్ లే
హా నేను తినలే కాని మీరు చూపెట్టుకోండి మరి హాస్పిటల్లో అది నైట్ వచ్చే మా వ్యాధో మరి అసలు ఏమో ఏమన ఆత్మగి అట్ట సొరుతుందా మరి మీ దాంట్లో నైటు నైటు
చి అట్లా ఉండదు అది ఏంటిదో ఒకటి ఉంటది ప్రాబ్లం దానికి
అట్లా అదే మన మనిషా శాంతి లేకపోతే దానికి మన తెలివి ఉంటందా ఓన్లీ నైట్ వచ్చి ఈమె దాంట్లో శరీరం గరం చేస్త్
అరే అది నిజము ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి లేదంటే నేనన్నా మీకు చూపిస్తా ఒకసారి ఎంత అట్లనే అయితది అట ఇట్లా డే లో వచ్చి నైట్ లో ఓడు నైట్ల వచ్చి డేలో ఓడు అట్లా వస్తుందంట అది ఏందో మరి
కొన్నిసార్లు మనకి మన్ అని కూడా ఉంటదండి అంటే మనం ఎట్లా అంటికు అంటే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు మా అద్ధంలో మీరు నవ్వుతూ చూడండి నవ్వుతూ కనిపిస్తర అదే కోపంగా చూడండి కోపంగా కనిపి స్తారు అదే ఏడుస్తూ చూడండి ఏడుస్తూ కనిపిస్తారు అట్లనే మన శరీరంలో కూడా ఇట్లా అయితుంది అని ఊకే దాని గురించి ఆలోచిస్తే అదే జరుగుతది అండి ఏ నాకు ఇది ఏంటి ఈ దీనితో నాక ఏం కాదు అని మీరు పనిలో పడిపోవాలి ఏదైనా
నేను అనుకుంటా కానీ ఏం చేయాలి అట్లా అయితేనే ఉంటది దాని గురించి పట్టించుకోకపోయినా మళ్ళీ అట్లా అయితనే ఉంటది నాకు
అట్లా అయితదని మీకు ఎట్లా తెలుసు దాని గురించి ఆలోచిస్తేనే కదా
వేరే పనిలో ఉంటా నేను అయినా కూడా అది అయితది మీకు తెలియదండి చెప్పినా కూడా మీకు అర్థం కాదది
నేనయితే ఇట్లాంటిది ఫస్ట్ టైమ్ వింటున్న ఇట్లాంటిది ఏం రోగం అమా
మరి నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా మరి
ఏ దునియాలో ఎక్కడ లేదు అనుకుంటా ఇది
ఉందంట కానీ చాలా మందికి ఉంది నేను సర్వ్ చేశాను
అబ్బా వాళ్ళకి ఎట్లా తగ్గిందంట మరి
ఒకసారి స్ సైకియాలజిస్ట్ కానీ లేదంటే డాక్టర్ గానీ అంటే కొందరికి ఇట్లా బాధలు ఉన్నా కూడా అట్లా అయితాయట
ఇప్పుడు నీకేం కావాలి మరి
కొందరికి అన్న నాకు అని చెప్పలేదు అంటే అది ఎక్కువ రీజన్ కావచ్చు దాంట్లో కొన్నిట్లో హెల్త్ ప్రాబ్లమ్ పరంగా కొందరికి ఇట్లా మనసులో ఇట్లా బాధ పెట్టుకొని, పెట్టుకొని దాని వల్ల కూడా ఇట్లా మనసు బాగా లేకపోతే ఫుడ్ తినరు కదా?
అదే ఇప్పుడు మీకు హెల్త్ ప్రాబ్లమ్ అనిపిస్తుందా? లేకపోతే మీరు ఏమన్నా బాధపడుతున్నారా?
నేను హాస్పిటల్ పోతేనే నాకు తెలుస్తాది మరి ఏం ప్రాబ్లం అని
హాస్పిటల్ పోతే ఇప్పుడు ఏమని చెప్తారు మరి డాక్టర్ కి
ఆ అయినా ఇట్లా కూడా చెప్తారు. మీకు ఎక్కువ స్ట్రెస్ అవుతుంది. మీరు కరెక్ట్ పడుకోవడం లేదు. కరెక్ట్ టైం కి తినాలి అట్లా కూడా చెప్తారు. చెప్తాడు లేదంటే మనకి ఏదైనా ఇష్యూ ఉంటే అది చెప్తాడు.
ఫస్ట్ మీరు డాక్టర్ కి పోయి ఏమైంది చెప్పండి అంటే ఏం చెప్తారు అంటున్నా. ఇట్లా నాకు రోజూ వస్తుంది అని చెప్తారా?
నాకు ఇట్లా రోజా ఫీవర్ వస్తుంది. నైట్ అయితే మొత్తం లో జ్వరము వస్తుంది. మొత్తం నోరు చేదు అవుతుంది. అన్నం తినబద్ది కావడం లేదు అని చెప్తా.
ఇప్పుడు మీరేమన్నారు మీకు స్ట్రెస్ వల్లనా లేకపోతే తింటలేరా అవన్నీ అన్నారు కదా ఎట్లా అంటారుని తెలుసు మరి అలాంటప్పుడు స్ట్రెస్ పడడం ఎందుకు.
కాదు కొందరికి అని చెప్పిన నాకు అదే చెప్తాడు న గ్యారంటీ లేదు కదా నాకు ఏం చెప్తాడో నేను చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మీకు చెప్పినా నేను ఇట్లా కూడా ఒక టైప్ ఉంటది అని చెప్పేసి
ఓకే అట్లాంటేది. సపోజ్ మీకు కూడా చెప్తారేమో అని మీరు కూడా ముందే అలా స్ట్రెస్ పడకుండా లేకపోతే టైంకి తిినకుంటూ ఉండొచ్చు కదా ఏదైనా. మనం తినేది వావ్ అని మనకి ఇష్టం పూర్తిగా తింటే అది ఒంటికి తాకుతుంది ఏదో కష్టం కొద్ది తినాలి నామకే వస్తే తిని ఒక పూట పడుకోవాలి. తిన్నా కదా అని పేరు చెప్పుకోవడానికి ఎవరికో నేను తిన్నా అని చెప్పుకోవడానికి కొంచెం అట్లా తినుడు కాదు అన్నమాట. మనకు ఇష్ట
అట్లా నేను ఎందుకు ఉంటా మరి. అందరూ సేమ్ ఉండరు కదా కొందరు తినాలని అనిపిస్తాది. కొందరికి ఫుడ్ తినాలని అనిపించదు. అట్లా అనుకోవచ్చు కదా అందరు లెక్క నేను ఎట్లా సేమ్ ఉంటా మరి నాకు ఎట్లా తినాలి అనిపిస్తాది. కొందరికి ఇష్టం ఉండదు.
అందరితో
చేయ్యం అది కానీ అట్లా ఇది అందరూ ఏమనుకుంటారు అబ్బో మా ఆఫీస్ వాళ్ల్ల అయితే గీమే గీ ఇంత తింటదండి. గింత తింటది అన్నీ తింటది ఏమేమో అంటారు. నన్ను అయితే తెలుసా ఆఫీస్ లో
అంటే కొంచెం తింటారంటారా ఎక్కువ తింటారంటారా?
గీమే అన్నీ అబద్దాలు చెప్తాది. గింత తింటాది. కాని గింతే అని యాక్షన్లు చేస్తాది. మాముందు అని అంటారు నన్ను.
అంతే ఎక్కువ తింటాది అంటున్నారా? కొంచెం తింటాది అని చెప్పుతాది అని.
ఎక్కువ తింటాది కాని గిట్ల మా ముందు చెటాకి తింటున్నా అన్నట్టు యాక్షన్ చేస్తాది అని అంటారు.
అవునా, మీరు లావు ఉంటారా బక్కగా ఉంటారా అండి?
నేను చాలా కట్టె పుల్ల లెక్క ఉంటా.
మరి కట్టె పూల్ల వాళ్ళు ఎక్కువ తింటారంట కదా. ఇప్పుడు ప్రూఫ్ అయ్యింది.
అదే అంటున్నారు మరి వాళ్ళు కూడా కానీ నేనేమి చెప్పినా అందరూ కాదు కొంచెం మంది ఓకే తినేవాళ్ళు తింటారు. కానీ వాళ్ళే బక్కగా ఉంటారు. ఈ లావు ఉండేటోళ్ళు ఏంటంటే వాళ్ళకు తినక అట్లా ఫ్యాట్ వచ్చేస్తది
అవునా ఏమో అండి తినుడు తినాలి ఆ ఇష్టపుడితే అని దానికి తగ్గట్టు ఆ డైట్ అంటే ఏం తినకుండా ఉండడం అని కాదు దాని తగ్గట్టు ఎక్ససైజ్ అట్లా చెయ్యాలన్నట్టు జిమ్ హో మనకు జిమ్ క వెళ్ళే అంత మనీ లేక పోతే ఓపెన్ జిమ్ అని ఉంటది కదా బయట పార్క్స్ దగ్గర అట్లాంటివైనా చేయొచ్చు
అవును కొందరు బక్కగుండే వాళ్ళు బాగా తింటారు తిన్నా కూడా వాళ్ళకు ఫ్యాట్ అనేది రాదు వాళ్ళకు తిన్నది మొత్తం బోన్స్ లోకు పోతది కాబట్టి వాళ్ళకు బలం బోన్స్ లో ఉంటది కొవ్వు అంటే ఫ్యాట్ రూపంలో రాదు అనట్టు సో వాళ్ళు అట్లా బక్కా ఉంటారు కొందరికి ఏందంటే ఫ్యాట్లకు పోతది తిన్న మొత్తం సో వాళ్ళు ఇట్లా చబ్బీగా ఐతారు అన్నట్టు అట్లా డిఫరెంట్స్ మాకు ఇట్లా అందరివీ బోన్స్ లల్లో క్కువ బలం ఉంటది అంటారు తిన్న మొత్తం బోన్స్ లోకి పోతది కొందరికి కొందరికి ఏమో ఫ్యాట్ లోకి పోతది
ఇప్పుడు మీరు బక్కగున్నా అన్నారు కదా మీరు ఇప్పుడు అన్నం ఎక్కువ తినే వాళ్ళా తినని వాళ్ళా మీ ఆఫీస్ వాళ్ళేమో తినేవాళ్ళు అంటారు
నేను తినను ఎక్కువ కోన్ బక్కగున్నోళ్ళు బాగా తింటారంటారు కానీ నేను తినను
మరి ఏం తింటరు మీరు
నేనేం తినను
ఏం తినరా గాలి గాలి తోటి బతుకుతున్నారా మరి నీళ్ళు దాగి
ఏ తిన్నమా అంటే తిన్నమా అన్నట్టు తింటా నేను
ఆ అది నేను కూడా చెప్పింది అదే నామకేవాస్తే చెప్పుకోడానికి ఆ నేను తిన్నా మూడు పూటలు ని చెప్పుకోవడానికి తినడం కాదు ఇష్టపూర్వకంగా తింటే అది ఒంటికి తాకుది నేను కూడా సైకాలజిస్టే
రోలు మంచి తినబుద్దైతే చూస్ తే వావన్స ఇంకోక పదిహేను రోజుల అస్సలు తినబుద్ది కాదు అప్పుడు ఇగ ఫోర్స్ తోటి తింటా ఇగ ఏం చేయను
దాన్నే అమావాస్య పౌర్ణమి అంటారు ఫిఫ్టీన్ డేస్ తినబుద్దై ఫిఫ్టీన్ డేస్ తినబుద్ధి కాపు ఏమో అండి మీ కా కా మీ సిచ్యువేషన్ కొంచెం క్రి టికల్ గా నాకేదో అర్ ర్థం అయినట్టు సగమేమో అర్థం కానట్టు ఉంది మీరు పక్కా డాక్టర్ ని సంప్రదించాలి
మా ఇంట్లోళ్ళు అద్దు అయితే మరి నేను ఏం అనాలే ఇగ మరి వాళ్ళని అద్దు అంటారు అయితే
ఎందుకు మీ బాధని కరెక్ట్గా వాళ్ళకి చెప్పండి కదా అంటే కొన్ని నమ్మేటట్టు ఉంటే నమ్మేటట్టు ఉంటే ఎవరైనా నమ్ముతారండి ఏమో నైట్ అచ్చి పోతదంటే అది దయ్యమా మరి చెప్పండి
అట్లా అది ఒక రోగం
అవునా అదే ఇదే ఎవరికైనా ఉంటే గి టా తెలుస్తది కానీ ఎవ్వరికీ లేకపోతే ఆ వాళ్ళెట్లా నమ్ముతారు ఎవరైనా నమ్మాలంటే ఫస్ట్ వాళ్ళు ఎక్కడైనా చూసి ఉండాలి కదా
అందరికీ ఫస్టు చూసి ఉంటేనే ఐతదా ఫస్ట్ వాళ్ళకే ఐతది కావచ్చు వాళ్ళునుండే కదా ఎగ్జాం ను తీసుకొని వేరే టోళ్లకి చెప్పేది
సరే మీ ఇంట్లో ఒక్కరు కూడా నమ్మరా ఇప్పుడు అది
నమ్ముతారు కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు
ఆ కొందరు ఎవరైతే నమ్ముతారో వాళ్ళని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళండి అర్జెంట్ ఓకేనా నాకు తర్వాత చెప్పండి డాక్టర్ ఏమన్నారు మీరు ఎట్లా రికవర్ అవుతు తర్వా అసలు ఏంటి ప్రాబ్లం అనేది కూడా నాకు తర్వాత చెప్పండి సరేనా
ఓకే అండి బాయ్
ఓకే బాయ్